హలో
హలో
నేన ఏందో ఇప్పుడే అన్నాదిన్న ఇట్లా ఊర్చుకున్నాడు ఫోన్ చేసినాము ఏమే
ఏం లేదు ఊరికే అలా చేసాను చదువుకుంటున్నావా ఖాళీగానే ఉన్నావా
పర్లేదు నేను ఇంతసేపు చదువుకున్నా బుక్స్ క్లోజ్ చేసినా ఆల్రెడీ
అవునా ఏం సబ్జెక్ట్ చదువుతున్నా నాకైతే ఆ హిస్టరీ ఏం గుర్తుండట్లేదు అసలు నువవు ఎలా గుర్తు పెెట్టుకుంటున్నావు
ఇ హిస్టరీ మళ్ళ మళ్ళ చదవల్ల ఇయర్స్ గుర్తు తుండవు ఇయర్స్ సపరేట్ నోట్స్ లో రా తిన్న వా నన్ను
హ తిన్నా ఇందా కే తిన్న
హ్మ్ము
నాకేమైనా ట్రిక్స్ ఉంటే చెప్పవా ఆ హిస్టరీ గుర్తుపెట్టుకోవడానికి అస్సలు గుర్తుండట్లే
హిస్టరీ అంటే హిస్టరీ మొత్తం చదివిన తర్వాత ఇయర్స్ అన్ని మళ్ళ ఒక నోట్స్ లో రాస్త సుకో అప్పుడైతే గుర్తుంటాయి
ఆహా అంటే ఒక షార్ట్ నోట్స్ లాగా
షార్ట్ నోట్స్ కంపల్సరీ ఉండాలి ప్రతి శబ్దం
అంటే షార్ట్ నోట్స్ అంటే ఇలా ఓన్లీ ఇయర్స్ రాసుకొని ద ఆ టైమ్ లో ఏం జరిగింది అన్నట్టుగా రాసుకో ఉంటుందివా
ఆ అంతే అంటే మనకు ఎలాగు బ్యాక్ స్టోరీ మొత్తం గుర్తుంటంది కాబట్టి ఇయరు దానికి సిగ్నిఫికెన్స్ ఏముంటుందో రాసుకుంటే సరిపోతుంది
ఆ అద ఓకే మరి ఈ ఆర్థమేటిక్ అవన్నీ లాజిక్స్ గుర్తుంటున్నాయడి ని దేనికి లాజిక్ అన్నట్టు
చేయాలిగా చదివినంతా సేఫ్ ఏదైనా వచ్చినట్టు అనిపిస్తుంది ప్రాక్టీస్ చేస్త తే ఇక్కడ రావట్లే అర్థమవుతాదేమో
ఆ అదే అంటే ఈ లాజిక్ ఇప్పుడు ప్రిపేర్ అవుతనా మళ్ళీ వేరే క్వశ్చన్ అప్లై చేస్తే అది నాకు అది రావట్లేదు అందుకోసమ అని అడుగుతున్నా నువ్వు ఏమైన్నా పెట్టుకున్నావా అనేసి
ప్రాక్టీస్ చేయడం ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది వీలైన అన్ని లాజిక్ నేర్చుకోవాలింతే
ఈ ఎగ్జామ్ ఏమో దగ్గర పడేలాగా ఉంది
ఆ టెన్షన్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తే రోజు ఒక టూ త్రీ అవర్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తే అయిపోతు అన్న వచ్చేస్త
అ హ్మ్మ్ అది మన ఊర్లో లై లైబ్రరీ ఉంది కదా అక్కడ చదువుకుందామని ఊరు వస్తామ రేపటి నుంచి
అంటే ప్రస్తుతానికి తఇంటి దగ్గర చదువుకుంటున్నాం మన్న వెళ్దామ అంటే వస్తాం
వెళ్ళి ఇద్దాం కలిసి చదువుకుంటే అంటే డిస్కషన్ చేసుకోవచ్చు కదా
కంబైన్ స్టడీస్ చేస్తే నాలెడ్జ్ కూడా పెరుగుతుంది కానీ
అదే మార్నింగ్ వెళ్దాం అట్లా ఎయిట్కి అలా వెళ్తే బాగుంటాయి కదా
అయితే మనం తినేసి వెళ్ళాలి ఇంకా మధ్యాహ్నం వరకు చదువుకోవాలి అక్కడే
ఆ వీళ్లైతే టిఫిన్ కూడా తీసుకెళ్ళాలి మధ్యాహ్నానికి ఓ మళ్ళీ ఇంటికి వచ్చి వస్తే టైం వేస్ట్ అయ్య కదా మనకి
కూడా బాగా కొడుతున్నాయ్ కదా ఎండకి తిర గడం కన్నా నువ్వు చెప్పిందే బెటర్
ఇలాగయితే నేను మా అమ్మీకి చెప్పి రాగి జావ చేయమంట వీలయితే నువ్వు కూడా ఏమన్నా తీసుకోండ్ర
నేను తీసుకొస్తాను రైస్ తీసుకొస్తాను మళ్ళీ అంటే సాయంత్రం వరకు చదువుకోవాలి కదా అన్నం తీసుకొని వస్తాం మా ఇంట్లో రాగి జావా అంటే మా మమ్మీ చేయదు పైసలు లేవని చెప్తది
సరే అయితే నేను తీసుకొస్తా నువ్వు రైస్ తీసుకొని రా ఇద్దరం షేర్ చేసుకుందాం
ఓన్లీ అన్నం ఒక్కటే తెస్తా మళ్లీ కర్రీ అన్న కూడా మా మమ్మీ పైసలు లేవు అంటది
అయినా మీ ఇంట్లో రోజు కూర వండుకోరా ఏంది
అంటే మేము ప్రస్తుతానికి అయితే ఒక టమాటా పచ్చడి వేసుకని తింటాను ఇగా అంతే మరి అది తీసుకరమ్మంటే తీసుకొ వద్ద
మీరే తింటారో గాదే పట్టుకారా టమాటా పచ్చడి కూడా బాగానే ఉంటది కదా
పోరా తింటాం మరి
కరువైన పప్పు ఎట్లా తెచ్చినా నాకు అర్థం
తింటాం అనా మా నాన్నగారు తిన్నారు ఈ రోజు అదే
అవునా ఎవరేసేదండి మీ నాన్నగారి కరువైనపప్పు
మా డాడీ వేసు మా డాడీ వేసుకున్నాడు వద్దు డాడీ అంటే కరమైందా అని అన్నాడు ఏం కాదు కరాబ్ కాలే అని వేసుకొని తినదు మేము అట్లనే తింటాం అందరం మా డాడీ అనా అందరం అట్లనే తింటాం
అట్లెట్ల తింటరండి హెల్త్ ప్రాబ్లమ్స్ రావా ఏమైనా జ్వరం అలాంటివి వస్తాయి కదా
స్ట్రాంగ్ ఉంటాము ఎందుకో మరి అన్నీ అట్లా ఇష్టం వచ్చినట్టు తింటేనే స్ట్రాంగ్ ఉంటారుని మా మమ్మీ అంటారు ఇప్పటికీ
అంటే ఇష్టం వచ్చినట్టు తింటేనే బాగుంటాంది కాకపోతే అట్లా కరాబ్ అయినాయి తింటే ఏమన్నా ప్రాబ్లం అయి
ఏమైతది అండి ఇప్పుడు బర్రలున్నాయి ఇప్పుడు బర్రలున్నాయి బర్లకు అని కరాబ్ అయినాయి పెడుతు న్నాయి అవి ఎంత మంది స్ట్రాంగ్ ఉంటున్నాయి
అంటే అది కూడా కరెక్ట్ అే అన్ని కాకపోతే అవేఏమో ఏమంటారు జంతువులు కదా మనము జంతువులు కాదుకదా మనుషు
మనుషులు కూడా మనుషులు కూడా జంతు జాతి కిందికి వస్తారు కదండి చదువుకున్న దాంట్లో అలాగే ఉంది కదా
అ ఆ చదువుకున్న దాంట్లో అట్లనే ఉన్నది కాకపోతే నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు ఖరాబ్ అయినయి తిన్నారు కదా అండి మంచిగా వేడి వేడిగా చేసుకొని తింటారట కదా
అంటే అవి బాగా డబ్బులు ఉన్న వాళ్ళ అయితే తింటారు మాలటి పేదవాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఏదో ఉన్నది కడబ్బాయిని తీసుకోని తింటాం
అలాంటప్పుడు కొంచెమే పప్పు వేసుకోవాలి అంటే ఆ ఒక రోజు మందమే వేసుకోవాలి రెండు మూడు రోజుల అ్యేలా వేసుకు గట్ల అయిందా
కరెక్టే అండి మీరు చెప్పింది కూడా కరెక్టే అక్కడ మళ్ళా మళ్ళా చేయాలంటే గ్యాస్ వేస్ట్ అయితది మీలాగా పైసలు ఉనోలు అంటే రెండు మూడు సార్లు చేసుకుంటారు మేము ఒకటేసారి చేసుకొని గ్యాస్ అంతా సేవ్ చేద్దాం అనుకుంటాం అది రాబ్ అయి అ అదై తింటాం గంతే
అట్లయితే ఇప్పుడు గ్యాస్ అయిపోతుంది అని అంటారు ఆ కరాబ్ అయినాయి తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్ చెన్నై వస్తే
మాకేం రావండి మాకుేం రావు అసలు ఎప్పుడు ఏం రావు మీకు ఇప్పుడు ఫీవర్ వచ్చినట్టుంది మీ వాయిస్ వింటుంటే అట్లా అనిపిస్తుంది అందుకో
ఆ అవునండి
చూడండి మీరు అంత హెల్తీగా తింటారు మీకు ఫీవర్ వచ్చింది మేమెంత ఇంత కరాబైన తింటం మాకు అయినా ఏం కాలే
అంటే జలుబు అయింది ఎందుకంటే కొంచెం మొన్న వర్షం పడింది ఇటు సైడు ఆ వర్షంలో తడిస్తాను అందుకోసమని జాలబాయి ఫీవర్ వచ్చింది మా ఫుడ్ లో ఏం ప్రాబ్లం లేదండి బాగానే ఉంటది
లేదండి వెట్ జెస్ట్ వర్షంలో ఒక రెండు మూడు నిమిషాలు దడిశినందుకే అట్లా అయింది నేను మొత్తం వర్ష్ వర్షంలో కావాలని పోయి బయటనేే నిల్చున్న వర్షం బంన్నంత సేపు ఏం గాల నాకు బండలు తగిలినా గూడా నాకు ఏం కాదు
అవునా అయితె మీరు బాగా స్ట్రాంగ్గ్ ఉన్నట్టున్నరండి కనీ వీలైనంత వరకే ఆ కరవైనవయితే తీనకుర్రి కొంచెం
యా ట్రై యెయ్యాలండి అంటే ఏదన్నా జాబ్ వస్తే అప్పుడైతే మీలాగా మా దగ్గర ఉడ డబ్బులుంటయి అప్పుడు మీలాగా మేము కూడా మూడు పూటలు అండుకొని దింటం
గురించి మీకేం దెల్సండి మెం రిచ్ అన్ నెన్ ఎప్పుడన మిక్ జెప్పిన్నాండి
అంటే మిర్ మిర్ చెప్పేదాన్ని బట్టి మాక్ అట్లన్పిస్తుంది మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయేమో అని
అ లేదండి మేము గుడ పేదోళ్లమే కాకపోతే మా మమ్మీ సంతకెళ్ళి ఇగ తినాలి గదా అన్నట్టుగ కూరగాయలు కొన్కొని ఒస్తది డబ్బుల్ లేకపోయిన
డబ్బుల్ లేకపోతె సంతల ఎట్ల ఇస్తరండి ఫ్రీగయితె ఇయ్యరు గదా అండి డబ్బులు ఇత్తనె ఇత్తర్
ఇత్తేనె ఇస్తారండి అంటే మా మమ్మీ పాలమ్మనిక్ పోతది గదా అండి
మీకేందండి కొంత అర్ధ లీటర్ పాలల్లో రెండు లీటర్ల నీళ్లు కలుపుతరు అమ్ముతరు వస్తే సంతకెళ్ళి కూరయలు కొనుక్కుంటారు మాక్ అట్ల గాదు గద కదా
ఏ మా మమ్మీ గట్ల జెయ్యదండి మంచిగ ది నీ ట్గ చేస్తది అన్నీ మంచిగ నీటిగా అంటే నీటిగా చేస్తది అసలు నీళ్ళు ఏమంటారు పాలల్లో నీళ్లు కూడ ఎక్కువ పొయ్యదు మా మమ్మీ మంచిగ చేస్తది
అవునా ఏమో అండి అంటె ఈ మధ్య మెమ్ వేరే వాళ్ళ దగ్గర పాల్గొంటున్నాం వాళ్ళయితే పాల్ కన్న ఎక్కువ నీళ్ళే వోస్తున్నరు మరి అందర్ అలానే ఉంటారేమో అని నేన్ అనుకున్నా
అవునా అండి అంటే మీరు డబ్బులు తక్కువ ఇస్తున్నట్టున్నారా అందుకోసం అని అట్ల పోస్తుంది ఇందక్ మీరే గద పూర్ అని
ఆ అంటే మీరు గుడ ఇప్పుడు పూర్ వాళ్ళకి అట్లనే పోస్తారా అండి
పండి పంపిస్తా
మ్హ్ లేద్లేండి మరి దూరం అయి తది లేండి మేము పొద్దున్నె ఆరింటిక్ చాయ్ దాగుతం మీ మమ్మీ వోస్తే నైట్ పదింటికి దాగాలేమో గదా
ఏ లేదండి మా మమ్మీ గుడ మార్నింగ్ సిక్స్ కే ఒస్తది కాకపోతె ఇగ అంత తిరిగేసరికి సెవెన్ థర్టీ అలా అవుతదిగ మీ ఇల్లు లాస్ట్ కి ఉంటది కాబట్టి లేట్ అయిపోతది
ఇగ మాకు లేట్ అయుతదని మేం మళ్ళ మేము కూల్ పనికి పోవాలి మీర్ అంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీ ఎంత లేట్ అయిన ఏం గని మళ్ళ పూల్ పనికి పోవాలె కదా
ఏం కూలి పనికి పోతరండి మీరు అంటే వంద రోజులు పనిపోతాల్ల ఏమన్నా ఈ మధ్య
పని స్టార్ట్ అయింది గద దానికి ఎళ్తున్నాం ఇగ పొద్దున్నే ఛాయ్ దాగేశి ఎళ్ళాలి గాబట్టి ఒద్దులేండి
కొంజెం కష్టమే లేండి మా మమ్మీకి అంత పొద్దున్న అంటే లెవ్వది
అందుకే అన్నాను ఇఅ ఏదో ఒకటి మేము మా దగ్గ్ మాకు దగ్గట్టు అంబలి గాస్కొని దాగుతమండి అ దుకే
అంంలా అబ్బా అంబలి నాక్ గూడ్ ఇష్టంమండి కానీ మా అమ్మ చెయ్యదు ఎప్పుడు చూడు ఆ రాగి జావానే చేస్తది
అంటే అంబల్ అనేది పూర్ వాళ్ళ రాగిజావా అండి
అంటే ఏం బా అంటే రాగి ఏమంటే రాగి జావా రిచ్ ఓళ్ళు దాగుతరా అండి నా
అవును అంతే గదా అండి మరి మాకంటే మేము రాగిజావా అంటే మేమ్ గొన్కోలేం కాబట్టి అంబలి దాగుతం మీరు రాగిజావా గొన్కోగలుగు తర్ గావట్టి మిర్ రాగి జావా దాగుతరు
ఇప్పుడు ఏమున్నదండి రాగిజావ అయినా అంబల్ అయినా ఏవైనా వనుక్కోవడమే గదా ఇప్పుడు ఏమంటరు దాన్నీ ఏమో జొన్నల్తోని జేస్తరు దీన్నేమొ రాగి పిండి ఏదో దానితోని జేస్తరు
కానీ దాన్కి ఎక్కువ డబ్బు దానికి ఎక్కువ డబ్బుల్ అయితయండి మిర్ ప్పుడు షాప్ కెళ్ళి కొన్నట్టులేదండి మీకు తెలియదు అనుకుంటా మీ అమ్మగారిని అడిగి కనుక్కోండి ఒకసారి అవి ఎక్కువ రేట్ అండి నేను ఎళ్ళనండి మా అమ్మనే ఎళ్ తాది కాని నేను వచ్చాక అన్నీ కనుక్కుంటాను కాబట్టి నాకు తెలుసును మీరు కనుక్కోరేమో మీకు తెలీదు అంతే
క్కోవడానికి ఏమన్నా మీరు డబ్బులిస్తున్నారా మీ అమ్మే కదా
ఇలా అనుకుంటే అసలు ఏ ఇంట్లో అయినా అసలు ప్రశాంతత ఉండదండి అన్నీ విషయాలు మనం తెలుసుకోవాలి అప్పుడే కదా మనకి ఎంత ఖర్చు అయితుంది అనేది తెలు స్తది ఒక ఆలోచన ఉంటది
ఆ సరే అండి తెలుసుకున్నరు తెలుసుకొని ఏం చేస్తారండి మరి మీరు ఇంత ఖర్చు అయితుంది అంటే ఏమన్న ఖర్చు తక్కువ వేస్తారా మీరు
ఇంక్ ఇంకోసారికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టం కదండి తెలుసుకుంటే
ఆహా అలా అంటారా
అట్లనే మీరు కూడా ఇప్పటి నుండి ట్రై చెయ్యండి మీ మమ్మీ ద గ్గర నుండి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేయండి సరేనా
కెన్ను నువ్వేమన్నా ఇస్తున్నావా అంటాది ఇగ ఆ బా ఆ మాటలు వినడం కన్నా సైలెంట్ గా ఉండే బె
తల్లిదండ్రులు అట్ల ఎప్పుడూ అనరండి అవునా తెలుసుకో మంచి విషయం ఇంకా మా బిడ్డకి ఇంత జ్ఞానం ఎప్పుడు వచ్చిందని వాళ్ళు కూడా సంతోషప ఓక్ సారి కావాలంటే ఒకసారి ట్రై చేయండి మరి
సరే అండి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అడుగుతాను మా మమ్మిని చెప్తదేమో చూస్తాను
హ్మ్ సరే అండి మరి ఉంటాను
టెన్ని